హలో హాయ్ బ్రో ఏం చేస్తున్నారు
నేను ఏం చేయల కూర్చొని ఉన్నా మీరు
నేను మెద్దిపైన కూర్చోని ఉన్నా బ్రో చల్ల గాలి వస్తుందా అని చూస్తన్నా పొద్దున్న నుంచి వేడి ఈ ఎండల్ చంపేస్తున్నాయి
అయ్యయ్యో
ఊ కాబట్టి చల్లగాలి కోసం కూర్చోనున్న చల్లగాలి మాత్రం రావట్లేదు
ఊ అది రావడం లేదు లేండి ఈ మధ్య చల్లగాలి
అవును బ్రో మీకేమైనా నాయిస్ ఒస్తందా
హు నాకేం రాలేదండి మీకేం నొస్తంద
లేదు బ్రో ఇంకేం విశేషాలు ఏం చేసారు ఈ డే ఈ రోజు డే ఎలా క్లోజైంది
ఈ రోజా మార్నింగ్ లేచాను తిన్నాము టిపన్ ఆఫీసుకేళ్ళాము ఆఫీస్లో వర్క్ చేసాము వచ్చాము వచ్చాను
హ
హు కాకు కొంసేపు క్రికెట్ చూసాను మా ఫ్రెండ్స్ తో ఫోన్ ఫోన్ మాట్లాడాను
అవునా
ఉహు
ఏం బ్రో ఎప్పుడు చేసినా బిజీ బిజీ అనొస్తాంది
అన్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతా ఉంటానన్మాట
ఎవరు బ్రో మీరు ఇంట్రోవటు కదా బ్రో ఎందుకు ఈ మధ్య ఎక్కువ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. వదిననేమన్నా పరిచయం చేయబోతున్నారా
వదిన మేబి నీనే అనుకోలా
అనుకోలేదా ఎందుకు బ్రో అనుకోవు నలభై ఎంన్లు వచ్చినాక అనుకుంటావా బ్రో
ఇప్పుడేం నాకంత లేదు నలభై ఏండ్లు
అదే అపుడనకుంటారా బ్రో
మ్ వచ్చే టైం వస్ చూపించే టైం వస్తే చూపిస్తంగా
హు ఒకే బ్రో నీను వెట్ చేస్తాను వేయికళ్ళతో
మ్
మ్ అవును బ్రో
మ్
అంటే ఇన్నేడ్ల ఎదురు చూపుకి మొత్తం కల్ ప్లస్ చేస్తే కూడిస్తే వేయిరుపాయల్ వేయా వేయ్యి గంటలు వేయ్యికళ్ళు సారీ ఎందెందో వచ్చేస్
థాంక్యూ వెరీ మచ్ ఫర్ యూవర్ వెయిటింగ్ ఫర్ మీ వెయిటింగ్ ఫర్ మై స్ప్రిన్సెస్
అ ఆవ్ అవును అవును బ్రో నాకు ఇంగ్లీష్ రాదు బ్రో తెలుగులో మాట్లాడండి
అవునా నాకేం రాదంతగా ఇం హా నేర్చుకున్నామని చెప్పి
ఓ కే బ్రో ఇప్పుడు సమయం లేదు బ్రో తెలుగులో మాట్లాడండి నాతో
ఓక్
నేర్చుకునే సమయంలో నేర్చుకున్నం ఇంకేంటి బ్రో మా నా లైఫు మా లైఫు ఎట్లా అంటే ఎలా ఉన్నా
మ్
నవ్వడం మర్చిపోను బ్రో
ఒకే
ఎంత బాధల్లో ఉన్నా నవ్వడం మర్చిపోను అవును బ్రో
మ్
నాకు రీల్స్ చేయడం అంటే ఇష్టం డాన్స్ ఏయడం అంటే ఇష్టం ఇవి రెండు మర్చ్ చ్ పోన్ బ్రో ఎప్పుడు ముందుంటారు బాధలో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా
డ్యాన్స్ అంటే ఎలంటిది క్లాసికల్ ఆ
వెస్టర్న్ క్లాసికల్ రెండు బ్రో యాక్చువల్ గా నేను ఫస్ట్ వెస్టర్న్ నేర్చుకుందామను కున్నాను కానీ కొన్ని ఆలోచ్ షన్లు అంటే సిచ్యువేషన్లు మారతాయి సందర్భాలు సమయం సందర్భం మారిన ప్పుడు
మ్
క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది బ్రో అందుకే టూ మంత్స్ నేర్చుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నింది అ నేర్చుకున్నంత రోజులు చాలా బాగా మనసుకి ప్రశాంతంగా ఉన్నింది
మీరు ప్రోగ్రామ్స్కిలా ఎళ్తారా
లేదు బ్రో ఇంకా టూ మంత్స్ అయ్యింది కాబట్టి నాకు వన్ ఇయర్ తర్వాత ప్రోగ్రామ్ తీసుకెళ్తానని చెప్పారు మా మేడము వన్ ఇయర్ కూడా అవసరం లేదు కానీ వన్ ఇయర్ కి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి నేనై నేను వెళ్ళి చేయగలను అనే ఇది వస్తుంది కదా బ్రో అందుకోసం నేను వన్ ఇయర్ అడిగాను టూ ఇయర్స్ లో ఎగ్జామ్ ఉంటుందన్నారు
ఒకే దానికిగనే ఎగ్జామ్
అవును బ్రో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది నార్మల్గా రాయడము క్వాషన్స్ ఉన్నా ఉండేవి ఉంటాయి
ఉహు
ఉ అవన్నీ గుర్తు పెట్టు కొన్ని రాస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు బ్రో మనకి అది ఇచ్చి మనము డ్యాన్స్ క్లాస్ పెట్టుకోవచ్చు
టే బయటా
ఆ బయట పెట్టుకోవచ్చు మనకది పర్ఫెక్షన్ మనం ఎలిజిబిలిటీ మనం భరతనాట్యానికి ఎలిజిబిలిటీ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాన్తో మా మ్యాడం గుడా ఇంతక్ ముందు హైడ్రాబాడ్ లో హోమ్ టౌన్ లో చాలా స్కూల్స్ లో వర్క్ చేసారంట టీచర్గా వెళ్లారంట డ్యాన్స్ టీచర్గా ఎళ్లారంటే అవును ఆమె చిన్నప్పుడు నుంచి నేర్ చ్చుకున్నారంట ప్యాషన్ తో ఆ దాన్ని బేస్ చేసుకొని టీచర్ గా వెళ్ళారంట మల్లి డ్యాన్స్ టీచర్ గా కూడా వెళ్ళారంట ఆ కరోనా టైం లో ఇంకా ఇంట్లో ఉండాల్సచ్చింది అప్పుడు స్టార్ట్ చేశారంట ఆన్లైన్ క్లాసెస్
ఓకే ఓకే మీరు ఇప్పుడు ఆన్లైన్
లేదు బ్రో ఆన్లైన్ క్లాసెస్ ఫారన్ వాళ్ కి స్టార్ట్ చేసారంట అక్కడ అం ంత పర్ఫెక్షన్ రావట్లేదంట చాలా సార్లు ఓ రిపీటెడ్ గా చెప్పాల్సి వస్తుంది అనీ ఆఫ్లైన్ క్లాస్ పెట్టు కోవాలని డిసైడ్ చేసుకొని ఆఫ్లైన్ క్లాస్ పెట్టుకున్నారు బ్రో
ఎంత ఛార్జ్ చేస్తారు
ఉమ్ ఫిఫ్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ డేస్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఓకే ఓ
డే బై డే అంటే నెలకి ఫిఫ్టీన్ పదైదు వందలు బ్రో
ఓకే
ఆ డైలీ కంటిన్యూగా నెలంతా వెళ్ళాలంటే రెండు వేల ఐదు వందలు బ్రో
ఓకే సూపర్ మీరు కంటిన్యూ చేయొచ్చుగా ఎప్పుడన్నా జాబ్ చేస్తారా లేకపోతే అదె ఇదే
ం కాబట్టి నాకు ఇప్పుడు ప్రసెంట్ హాలిడేస్ కాబట్టి మార్నింగ్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు మ్యా మడమో మార్నింగ్ సెక్షన్ జాబ్ లో హాలిడేస్ ఉండవు బ్రో అందుకే మార్నింగ్ ఈళకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చిన్న పిల్లలు కూడా వస్తారు బ్రో క్లాస్ కి
ఒక అర్ధం అయింది
ఆ అప్పుడు మేడం ఒకటి చెప్పారు మనము ఈ ఉద్యోగాలు అవి చేయాలన్నప్పుడు మనము అంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి అదేమనుకుంటే ఒక క్లాస్ పెట్టుకున్నామంటే మనకి నచ్చ వచ్చినప్పుడు లీవ్ తీసుకోవచ్చు ఏమన్నా ఎమర్జెన్సీ వర్క్ కుంటే ఎవరిని అడగను ఎవరిని రిక్వెస్ట్ చేయన అవసరం లేదు మనకు నచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టుకోవచ్చు అని మా మేడ మ వన్ లఖ్ దాకా వన్ అండ్ హాఫ్ వస్తుది బ్రో నాకు తెలిసి ఈజీగా వన్ లలాక్ అనుకోండి సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నా దానిలో ఒక టెన్ మెంబర్స్ మాత్రమే డే బై డే ఉంటారు మిగతా అందరూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ
ఇన్స్పైర్ అయ్యారు ఐ మీన్ మీకు మీరే అనుకున్నారు లేకపోతే మీకేమన్నా ఉందా లేకపోతే
అంటే నేను నేనే అనుకున్నాను బ్రో క్లాసికల్ డ్యాన్స్ లో జాయిన్ అవ్వాలని కాకపోతే నేను ఆఫీస్ లో ఉండడం వల్ల కుదరలేదు టైమింగ్స్ అవేం తెలిలేదు
ఓకే
డ్యాన్స్ వేస్తా ఉంటాను అంటే నేను వీడియో చేశాను అన్నమాట యూట్యూబ్ లో ఆన్లైన్ లో నేర్చుకుంటా ఉన్నప్పుడు అది చూసిన నా సిస్టర్ టైప్ అమ్మాయి ఆ అమ్మాయి మాట్లాడి అక్క నీకు ఇంట్రెస్ట్ ఉందా నన్ను అడిగింది డీటెయిల్స్ ఎక్కడ నేర్చుకుంటున్నావ ఏమని నేనైతే ఆన్లైన్ లో నేర్చుకుంటున్నాను రా ఆఫ్లైన్ పోలేదని చెప్తే సరే ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా ఆఫ్లైన్ ఉంది ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహైదు వందలు చఛార్జ్ చేస్తారంట వెళ్దామా అక్క నింది సరే వెళ్ళాను స వెళ్ళాను బ్రో వెళ్ళిన తర్వాత మేడం చాలా మంచిగా ఉన్నా అంటే ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఒక శివుడు గుడి ఉంటుంది మా ఇంటి దగ్గర అక్కడ పూజారి చిన్నప్పుడు నుంచి తెలుసు నా బర్త్డే వస్తే ఆ పుట్టినరోజు వస్తే ఆయన దగ్గరే నేను పోయి అర్చన చేసుకుంటా అది మాకు ఫేమస్ శివుడి గుడి
ఓకే
తీ అంట మేడం
ఓకే
ఉ అద అన్ఎక్స్పెక్టెడ్ గా తెలుసుకున్నాం
ఇది ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ందరుూ సాఫ్ట్వేర్ డెవలపర్లు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రూ అండ్ అందరు వెళ్ళిపోతారు కదా మీరు ఎందుకు ఇలా తీసుకున్నారు ఏంది
నాకు ఒక ప్యాషన్ బ్రో అంతే
ఉ
అంటే గోల్స్ అనేది ఒకదాని మీదే పోకూడదు మల్టి పుల్ దాని మీద ఉండాలి అనేది నా ఒపీనియన్
ఓకే మల్టిపుల్ ఉన్నా కాని మీరు ఉమ్ అంటే ఒకదాని ఫోకస్ చేస్తే మనం డైరెక్ట్ గా రీచ్ అవ్వచ్చు కదా మల్టిపుల్ ఉంటే మనకి ఉండదు కదా
లేదు బ్రో ఒక హీరో చెప్పాడు చేతులు రెండు ఉన్నప్పుడు ఆ గోల్ మాత్రం ఒకటే ఎందు కుండాలి అని చేతులు కళ్ళు రెండు రెండు ఉన్నప్పుడు కాళ్ళు రెండు ఉన్నప్పుడు మనా విజి అదే దాన్ని ఏమంటారు ఆ అదే ఎ ఊ గోల్ మాత్రం ఎందుకు ఒక దాని మీదే ఉండా అని ఒక హీరో చెప్పాడు బ్రో
అప్పుడే కదా మనం సక్సెస్ అవుతాము
అవును బ్రో ఎందుకు సక్సెస్ అవ్వము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనూ సినిమా వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతాం బ్రో ఇన్స్పిరేషన్ గా ఎందుకంటే ఒక క్రికెటరు క్రికెటర్ లో బెస్ట్ ఇస్తాడు ఫుట్బాలర్ ఫుట్బాలర్ లో బెస్ట్ ఇస్తాడు ఫుట్బా లో అలా ఎ ఎవరు నచ్చిన దాంట్లో వాళ్ళు దాంట్లో బెస్ట్ ఇస్తారు అదే సినిమా హీరో హి హీరోయిన్స్ ని తీసుకోండి అంటే మొత్తం మొత్తం యాక్టర్స్ ని తీసుకోండి వాళ్ళు ప్రతిదానికి ఫిట్ అవుతారు ఒక యాక్టరు బిచ్చగాడు గా యాక్ట్ చేయగలుగుతాడు కోటేశ్వడు గా యాక్ట్ చేయగలుగుతాడు మిడిల్ క్లాస్ గా యాక్ట్ చేయగలుగుతాడు పిచ్చోడ్ గా యాక్ట్ చేయగలుగుతాడు ఇన్ని టాలెంట్ ఉన్నాయి గద బ్రో
అది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ వచ్చి యాక్టింగే కదా
ఆ ఇన్ ఆఫ్ ది డే ఆయాక్టింగే కని మల్టిపుల్ యాక్టింగ్ కదా
ఇప్పుడు మనం గాని మల్టిపుల్స్ ఉంటాయి కదా
అదే మల్టిపుల్సే నేను చెప్తన్నా అదే మల్టిపుల్సే నేను చెప్ మీరు చెప్పేది జాబ్ లోనే మల్టిపుల్ పెట్టుకోండి అనీ కని కాదు జాబ్ లో ఒక గోల్ పోతాంటే ఇటు పక్క ప్యాషన్ అనేది ఒక్ ఒకటి ఉంటుంది కదా మీ ప్యాషన్ ఏంది బ్రో
నా ప్ర్యాషన్ ఏం లేదండి
ఎట్ల బ్రో సరే బ్రో అయితే
సరే ఆ